ఉమ్
ఏం జేస్సున్నావ్ బిజీగా ఉన్నావా
ఆ ఏం లేదు పొలంలోనే ఉన్న చెప్ ఏంటి విశేషాలు
అంటే మనం ఇద్దరం చదువు పూర్తి చేసి ఎట్లా ఖాళీగానే ఉన్నాం కదా మీ ఊరు ఎయిప్పు కూడా వ్యవసాయం బాగా చేస్తారు మా ఊరు ఎప్పు కూడా పొలాలు ఉన్నాయి ఇక అమ్మాయిలము అయితేంది మనంమిద్దరం కూడా ఒక చిన్న అగ్రి బిజినెస్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటందని అన్ పచ్చి ఫోన్ చేసినా
మంచి ఆలోచన కానీ సాంప్రదాయ పద్ధతుల్లో పె పెట్టుబడి ఎక్కువ లాభం తక్కువ వస్తది మనం చేయగల చేయాలను కొంటే సరిపోదు
అవును మనం చేయాలనుకుంటే సరిపోదు మరి తర్వాత
ఫార్మింగ్ అలాంటివి వాడాలి కదా ఫార్మింగ్ టెక్నాలజీస్ హలో
ఆ కరెక్ట్ అసలు వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశమే అది కదా తక్కువ నీరు వాడాలి ఎక్కువ తక్కువ పెట్టుబడి పెట్టాలి నాణ్యమైన పంటను పండించాలి భూమి సారాన్ని పాడు చేయకుండా ఉండడం దీనికి ఎట్లాంటి టెక్ మిక్స్ వాడాలి
మొదటిది డ్రిప్ ఇరిగేషను దీనివల్ల నీరు వృధా కాదు నేరుగా మొక్క వేళ్ళకే అందుతుంది కదా కలుపు మొక్కలు పెరగవు
అవును మా ఊరి వైపు కూడా కొంతమంది ఈ మల్చింగ్ షీట్స్ కూడా వాడుతున్నారు నీళ్లపై ప్లాస్టిక్ కవర్ లాగా వేస్తారు కదా దాని వల్ల భూమిలో ఉన్న తేమ ఆర్పి పోకుండా ఉంటాదన్నట్టు
కరెక్ట్గా అది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా రెండవది మ టీ
సాయిల్ టెస్టింగ్ అలాంటివి చేయాలి మన పొలంలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి తెలుసుకొని దానికి తగ్గట్టే ఎరువురు వేయాలి ఊ కే కెమికల్స్ వాడితే భూమి సారం అంత పోతు
నిజమే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ వైపే వెళ్తే మంచిగ ఉంటాది అనుకుంట ఈ జీవాఅమృతం మళ్ళా వేప కషాయం లాంటివి వాడితే ఖర్చు చాల తగ్గుతుంది ఇప్పుడు సిటీలలో కూడ ఆర్గానిక్ కూరయలకి ధాన్యానికి బాగ డిమాండ్ ఉంది కదా
అవును అవును మనం పంట మార్పిడి కూడ చేయాలి ఎప్పుడు ఒకే పంట వేయకూడదు ఒక ఒకసారి వరి వేస్తే నెక్స్ట్ టైం దానికి ధాన్య లు అలాంటి పప్పు ధాన్యాలు అలాంటివి వేయాలి దీనివల్ల భూమికి నైట్రోజన్ సహజంగ అందుతుంది
వండర్ఫుల్ టెక్నిక్ దీనివల్ల పూరుగులు పట్టడం కూడ చాల వరకు దగ్గుతాది కదా అయితే మనం మొదట మరి ఎట్లాంటి పంటలతోని స్టార్ట్ చేద్దాం
తక్కువ రోజుల్లో వచ్చే కూరగాయలు లేద ఆకు కూరలతో స్టార్ట్ చేద్దాం
పౌలి హౌస్ ఫార్మింగ్ లాంటి చిన్న సెటప్ పెడితే ఎండ వానతో సంబంధం లేకుండా ఏడాది పోడువు పంట పండుతాయి
అవును కానీ మన ఇద్దరం వేరూ వేరు ఉన్న ఈ టెక్నిక్స్ అయితే ఇద్దరు పొలాల్లో కూడ వాడొచ్చు లాభాలు వచ్చాక ఇద్దరం కలిసి పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేయొచ్చు
అకా నిజం వ్యాపారం అంటే కేవలం కష్టం కాదు సరైన టెక్నాలజీతో అదో ఒక స్మార్ట్ బిజినెస్ పెళ్లి కాక ముందే సొంతంగ ఇలాంటి గుర్తింపు తెచ్చుకుంటే ఇంట్లో వాళ్ళు కూడ చాల సంతోషపడతారు
పో నేను మా ఊరు అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి మట్టి పరీక్ష గురించి కనుకుంటాను నువ్వు మీ ఊరిలో లభించే ఈ డ్రిప్ సిస్టమ్ ధరల వివరాలు కనుకో
ఆ హలో నిన్న అనుకున్నట్లు మా ఊరి వైపు సెటప్ మరియు మార్చింగ్ ధరలు వివరాలు కనుకున్నాను ర సబ్సిడీ కూడ వచ్చేలా ఉంది
అవునా చాల మంచి వార్త నేను కూడ మా అగ్రికల్ చర్ ఆఫీసర్నే ఆయన ఒచ్చి మట్టి పరీక్ష కోసం శాంపిల్స్ కూడ తీసుకెళ్లారు ఐ తే మనం తక్కువ పట్టుబ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటలతో స్టార్ట్ చేద్దామన్నారు నువ్వేమంటవు
కరెక్టే సాంప్రదాయ పంటల కంటే వాణిజ్య పంటలు లేదా తక్కువ కాల లో వచ్చే ప్రత్యేక బెటర్ మైండ్ లో ఏమైనా ఐడియా లున్నాయా
వో మ ఆయన నాకు మూడు ఆప్షన్ చెప్పారు మొదటిదేమో మష్రూమ్ ఫార్మింగ్ దీనికి ఎక్కుస్త్ స్థలం అక్కర్లేదంట మన ఇంట్లో ఒక చిన్న గది ఉంటే సరిపోతది అన్నాడు. ఇది మళ్ళీ ఒక ముప్పై నుండి నలభై ఐదు రోజులలోనే పంట కూడా వచ్చేస్తదట మార్కెట్ లోండ్ ఇటికి బాగా డిమాండ్ ఉందంటా కదా
బా అవన్రా హోటల్స్ మరియు సిటీ సూపర్ మార్కెట్స్లో మష్రూమ్స్ చాలా వేగంగా అమ్ముడిపోతాయ్ పెట్టుబడి కూడా చాలా తక్కువ మరి రెండో ఆప్షన్ ఏంటి
రెండోది విదేశీ కూరగాయలు అంటే బ్రోకోలి ఈ క్యాప్సికము చైనీస్ క్యాబేజు చెరీ టమాటాలు ఉంటాయి కదా ఇవన్నిటికి చిన్నగా పాలి హౌస్ లేదా షెడు నెట్ కింద పండిస్తే మన నార్ నార్మల్ కూరగాయల కన్నా మూడు రేట్లు ఎక్కువ ధర పలుకుతాయంటా.
చాలా బాగుంది ఐడియా ఇప్పుడు సిటీలో హెల్ కాన్షియస్ ఉన్నవాళ్ళు బ్రో ట్రీ చెర్రీ టమాటలను బాగా కొంటున్నారు మన రెండు ఊళ్ళ లోకి దగ్గర్లో ఉన్న టౌన్ మార్కెట్కి వీటిని సులభంగా సప్లై చేయొచ్చు మూడో ఆప్షన్ ఏంటి మరి చెప్పు
మూడోది ఔషధ మరియు సుగంధ మొక్కలు అంటే ఉదాహరణకి కలబంద లెమన్ గ్రాస్ ఉంటాయి కదా వీటికి పెద్దగా నీళ్ళ అవసరం ఉండయంట మళ్లా అడివి జంతువులు కూడా ఇవి తినయి కదా. లెమన్ గ్రాస్ నుండి ఆయిల్ తీసి అమ్మితే చాలా లాభాలు ఉంటాయ్.
అవున్ర మన ఊరి వైపు కొందరు అలముద వేసి మంచి లాభాలు తీస్తున్నారు కానీ లెమన్ గ్రాస్ ఆయిల్ తీయడానికి మీ మిషనారి కావలి కదా కాబట్టి మొదట మ నం మష్రూమ్ మరియు చెర్రీ టమాటలను కప్సికమ్ లాంటి కూరగాయలతో స్ట స్టార్ట్ చేస్తే బెస్టే అని నేను అనుకుంటున్నా
అవును నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది, ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఎక్కువ రిస్క్ లేకుండా తక్కువ రోజులలా చేతికి వచ్చే మష్రూమ్స్ గ్యాప్స్కమ్ అయితే మన కూడా ఎక్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కావాలంటే తర్వాత వేరే వేరే వేసుకుంటే అయిపోతది.
ఆ అంతే నేను రేపు మా ఊర్లో ఉన్న ఒక చిన్న నర్సరీకి వెళ్ళి నాణ్యమైనా క్యాప్సికమ్ విత్తనాలను లేదా నారు ధరలు కనుక్కుంటాను నువ్వు మష్రూమ్స్ పెంచడానికి కావల్సి వునా సీట్స్ ఎక్కడ దొరుకుతాయో కనుక్కో
అలాగేరా మన ఆలోచనలన్నీ ఇట్లా ప్రాక్టికల్గా మారుతుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది దే సాయంత్రం మళ్ళీ అప్డేట్స్ చేయమన్న ఉంటే చెప్పుకుందాం.
ఉ ఉ అలాగేరా ఖచ్చితంగా చెప్పుకుందాం ఇంకా వేరే ఐడియాస్ ఏమైన్నా ఉన్నాయా ఇలా
ఫార్మింగ్ ఇలాంటివి కాకుండా బిజినెస్ లాంటివి
ఆ బిజినెస్ అంటే ఇగ ఇప్పుడు ఇదే డిమాండ్ ఉంది కదా మళ్ళీ ఎందుకు ఇవయితేనే మనకు ఎక్కువ ఖర్చులు కూడా ఉండయి అంటే ఇన్వెస్ట్మెంట్
ఎ ఉత్సవా అ మారు ఆ నిజమేలే కానీ మనని ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే అన్ని వివరాలు క్లియర్ గా తెలుసు తీసుకొని ఒక నోట్స్ రాసుకుందాం అప్పుడైతే దేని తర్వాత ఏం చేయాలినేది మనకు కూడా ఒక ఐడియా ఉంటది అది
రూమ్ల నాకైతే నీది వాయిస్ తప్ప అందర్ వాయిస్లు వినిపిత్తన్నయ్
ఇప్పుడు కూడా అత్తందా
అత్తంది కాబట్టే చెప్తానా
ఇప్పుడు
ఆ ఇప్పుడేమన్న చేసినవ సౌండు మొత్తం ఆపేసినవ వాళ్ల అందరిది
అ
ఆ
పాయింట్లు అందరూ పోయిళ్ళు చి దీనమ్మ జీవితం ఆ
ఏమైంది అంతా ఫ్రస్టేట్ ఏ అంత ఫ్రస్టేట్ ఎందుకు ఐతన్నవ్
ఫోన్ మాట్లాడుకొంగ కూడా అ మా అంత అంత మాట్లాడుతే కోపం రాదా ఆల్రెడీ అందరికి నేను వర్క్ చేసుకుంటన్నా అని తెలుసు
హలో
ఆ సారీ అదే
ఆ అంటే ఎవరైనా ఇ ఫోన్ మాట్లాడితే సైలెంట్ ఏ టైంలో సైలెంట్ ఉండాలని మనం చెప్పలేం కదా
ఉమ్ అంతేలే నేనే వేరే ప్లేస్ వెళ్తాను కాసేపు అయ్యాక
ఉ అంటే మీ కానే కదా ఎక్కడనైనా అంతే డే టైమ్ ఎవరు అల్లరి చేసినా కూడా మనం ఏం చెప్పలేం సప్పుడేకా ఉండాలి నైట్ అల్లరి చేస్తే మాత్రం చెప్పడానికి ఆప్షన్ ఉంటది
ఉమ్ అంతే కదా ఏమ్ ఏమనలేము మళ్ళీ అంద ఇ నాకని ఇక్కడ అందరు పెద్దవాళ్ళుటర్ లో మాట్లాడతారు ఇక్కడ నుంచి ఏం తిడతారు అనేసి భయమే ఉంటుది అందుకోసం నాకు ఏమ ఎవరి నేను ఏం అన
ఆ పెద్దోళ్ళు అయితేంది అట్లా నేను పెద్దోళ్ళు చిన్నోళ్ళ నేను చూడ వాళ్ళు మాట్లాడే తీరు బట్టి చేసే బిహేవియర్ బట్టి చూస్తా
హ అంతే లేదు కానీ అంటే ఈ హాస్టల్లో కొంచెం డిఫరెంట్గానే ఉంటది లే అయిన నేను ఫస్ట్ ఇన్ల ఎవరిని పట్టించుకోను
డిఫరెంట్గా ఉంటుందా మరి ఎందుకు నీకు నాకు అర్థం కాదు అదకటే కనిపిస్తుందా మొత్తం ఆ ఏరియాలలోకి అది ఒక్కటే దొరికిందా
ఇక్కడే ఉన్నాను అందుకోసంని ఇదే ఆ హాస్టల్ అలవాటు అయిపోయింది మళ్ళీ అందులోని చుట్టుపక్కల ఎక్కడ కూడా ఫుడ్ అంతా బాగోదు ఇక్కడ కొంచెం బెటర్ గా ఉంటది అనేసి
ఏమో ఇగ
అ
ఇంకా మరి
హలో
ఇంకా మరి అంటున్నా
ఇంకా ఏమున్నాయి రా ఇదే ఇక ఈ ప్లాన్ గురించే మీ ఇంట్లో కూడా చెప్పేసిరా ఒకసారి
ఆ చెప్పాలే మళ్ళ వాళ్ళు కూడా ఒప్పుక్కోవాలి కదా వాళ్ళ పర్మిషన్ నియ్వాలే మరి మీ ఇంట్ల
ఆ నేను కూడా మా ఇంట్లో చెప్పి మళ్ళీ నీకు మెసేజ్ చేస్తాను మా నాన్న ఏమన్నారు ఒప్పుకున్నార లేదనేది స్ మెసేజ్ చేస్తాను
ఊ
ఊ సరే ఊ నువు కూడా మిన్ కుల్ ఏమన్నారో ఒకసారి నాకు కూడా మెసేజ్ చే
ఖచ్చితంగా ఒప్పుకుంటడు ఎందుకంటే మనం కూడా అంటే మంచి పని కోసమే కదా చేస్తన్నాం సో వాళ్ళు కూడా సంతోషం గనే ఒప్పుకుంటరు
సల్లే అయితే మరి ఇగ నాకు రేపు మళ్ళీ ఫోన్ చేసి చెప్పు
సరే బాయ్
ఎందుకండీ అంత మంచి చెప్తవ్ రేపు లేదా మంచి